ఏలా
ఏం చేస్తుంట్రీ
ఈ పొలం కాడున్నాం హలో యుగర్తనవ్
నీకినా పడుతుందా
ఆ
నీగిన పడుతుందా
మా గినపడుతాంది మీ గిన్న పడతాందా
వినపడుతాంది మీవెన్ని కంప్లీట్ అయినాయి
మాయి ఓ పది కంప్లీట్ అయినాయి మీ ఎప్పుడొచ్చిన మీ ఎన్ని కంప్లీట్ అయినాయి అరే
మా ఇయ్యాల్నే స్టార్టు రెండే కంప్లీట్ అయినాయి
ఓ వాయిస్ కట్ అయితా ఉంది
ఇ వ్యాప్ ఎట్లునదంటే ఫోన్ చేసిన వోనికే పడతాంది మరి ఫోన్ ఎవడు చెత్తాడో అనీకే వాడతాంది
అర్ధం కాలా
ఫోన్ ఎవడు చేత్తడో ఆనీకే పడతంది ఒకటి అని ఆ
ఆహా
మ్
నాకు తెలుదు మరి
అట్నే బడేసాన్నే
ఏం చేత్తవా తినవా అన్నాం
తిన్నాం
తిన్నారా అన్నం మీరు ఆడి ఇట్లయితే పోయ
డాడి దున్నానికి పోయిండు
మీ డాడి ఇట్లేడు బెల్లో
తున్నానికి పై ఇల్లు
ఆ
పొలం ఉన్నదండి
ఓ అవునా ఎల్జ
ఎగ్జామ్
ఏం చేస్తారు మరి మీ వాళ రోజు ఎటు పద్దాలు ఏం కదా ఆ
ఏమున్నది ఏం లేదు
అ ఎటు పోతాలు మరి
మీ వాళ్ళు ఏం పని చేస్తారు ఏం కదా
ఎట్టా బతకాలి అంటున్నా
ఏన్న ఏట్లే
ఇకా మడకాయ పచ్చడి పెడతారా
అనివేడ్తాం
అ చెప్పొచ్చు కదా ఎట్లా పెడతారో
మాకేడది వస్తతంది
మీకు చేరదామ్ మాడకై పచ్చడం
హ్ ఎట్లా పెడతారు తెలిదు కదా
ఓ అవున్నా
మీకు తెలుసా
మాకే రావట్లే మా అమ్మ చెప్తుంటే చూస్న
చెప్పొచ్చు కదా ఎక్కడన్నారు మీరు
మేము శేన్లు ఉన్నాం దోన్ చలే మా పొలం మీయాద దున్నిస్తా చెలం చెలక దున్నిస్తాన మీయాద
ఆహా
హ
ఏం పెడతారు
పత్తి మీరు పెట్టట్లే ఇ సంవత్సరం పత్తి మీకుందా పొలం
పొలం పొలం పెట్ పతి కాదు మరి
పత్లేదు అయితే మీకు
శంకాలువు లేవు మాకు
ఆ
ఎన్ని ఎకరాలు ఉంది
మా యా రెండు ఎకరాలు
ఆహా
తిన్నరా మరి ఏం కూడా అన్నాం
డుగుడ్లు
ఓ అవునా
ఇ మీరు విన్నారా
ఇన్న మధ్యాహ్నం
ఉ ఏం కూర
మాదియాల పప్పు
ఉహ
ఇంకా దసరా ఎట్లా జరుగుతది జరుపుకుంటారా మీరు దసరా
తచ్చడా చిన దరుగుతయి
చిన్నగంటే
బజారుగా మాసవాడ
అటజరుగుతాయో చెప్పొచ్చు మాకాడ అంటే మంచిగా చరుగుతుంది మీకా ఎట్ చరుగుతాది చెప్పొచ్చుగా
మాకాడ మీ లే ముందుకిటాంగా వస్తదొ
ఆ
ను లేయ ముందుకి ఏటా ఏసేస్తరు
ఆ ఇంకా
బతుకమ్మ పండుగ అయితాంటదిగా
అ
ఆ రాత్రై దోక మూడు నాలుగు అట్లైతది ఏగి వరకు
ఉమ్
రాత్రి తెల్లారే గట్ల ఇగ ఐదు గంట్లకు గిట్లా
ఉమ్
ఇగ మేము పండుకోని లేచే వరకే అయిపోతది
ఉమ్
అట్లా అ
మీ ఊర్కి ఈయల్ బసొచ్చిందా
చిన్నీ
వచ్చిందియాల్ బస్సు
చింది
ఉమ్ అట్ల జరుపుకుంట్రా
ఉమ్ దూరే స వారు
మా అంటే ఎక్కువనా తెలివది ఎక్కువ తెలిదు కాని నార్మల్ గానే జరుపుకుంటాం మేము కూడా ఆడ చేయ్యా పొద్దుగాల లేచి మంచిగా తానం చేసి ఉమ్ మా అమ్మా గిట్లా బత్తా బెత్తరు ఇట్లా అన్ని
అ
సాయంత్రం అందరం ఒక దగ్గర బొడ్రాయి కాడికి వచ్చి పాట్లు పెట్టుకొని డ్యాన్స్ ఇస్తాం అందరం కలిసి మా ఊరోళ్ళు అంటే అందర అంటే అందరు రారనుకో తక్కువ మంది వస్త బొడ్డే మాపుడు దసరా అప్పుడు అంటే వత్తరు ఊర్లో సాం మందైన ఒత్తరు.
రవుతులు ఒత్తానాయి నీల్లు మా
ఆ ఆ
అక్కడ నీళ్ళు రౌతులొత్తానై
రౌతులొత్తనయా నీల్ కాగుతానవా
ఆ బేగరగా ఇగ నీళ్లు పోతాన్నాయి నీ ఇష్ట వట్టుకుంటే వట్టుకో
మె మేకల్ ఉన్నయ మీక్
నాకు
ఆ
లేదు ఆ
మీ
ఏడి అక్క నై
ఏంటిది
మీకి మబ్బు వట్టిందా
మాకేళ్ళి నార్మల్ గటు దూరంగా కర్రె గొత్తాది
ఓ కర్రె గున్నాది మాకయితే మొత్తం
ఓ మీకెళ్ళి ఒచ్చింద వర్షం
కర్రె గా మొత్తం మూషింది
ఓ మాకు చానా దూరానా కర్రె గా ఒవపడతా
ఉమ్
చానా ఫా చూత్తే చానా ఫాస్ట్ గొత్తాందే కర్రె మబ్బులు
ఆ
వర్షం పుటుకు పుటుకు కొడతట్టుందిగా
ఈ లేరా అరేయి ఒత్తలేవు నీల్లు
ఎటు పోయారు ఎక్కన్నారు మీరు
ఈ ఊటా నీల్లు పోత్తాంటే ఈడా ఇ
అవునా తర్తర్ మరి ఇంటి పోరి చాలా దూరం ఉంటదా
ఆహా ఊరుకి దూరే ఉంటది
మరి పోరు మరి వర్షం కొడతలేదా
ఉమ్
మొత్తం మూస్కోవలే ఇంకా
వర్షవా
ఉమ్
గురుగుతాందిట్లా
ఊహు
ఉమ్
మీకు టాస్క్ ఎట్టా ఎప్పుడొచ్చింది
ఆ
టాస్క్ ఎప్పుడొచ్చి
ఇయ్యాల్నే అని చెప్తలేనా
ఏప్పుడు ఇంతముందిగ
ఆ
అంటే ఎట్లనట్టు వచ్చి మొత్తం
అది ఒకటి ఉంటదిగ ఇట్ల ఊకే రిఫ్రెష్ ఆ అది ఒకటి ఉంటదిగా
ఆ
కొడతా అంటే వచ్చింది ఇగ ఆ గేట్ తీసిన బొచ్చడు రోజులైతాంది ఎక్కించి
ఆ
ఇగ ఎక్కి బొచ్చడు రోజులయితాంది ఊకే వెంటనే అయితలేదటనా ఇగ ఏం చేసిర డిలీట్ చేసినా
ఉమ్
మల్లెక్కిచ్చినా
ఉమ్
లెక్కిచ్చి అదే మళ్ళ అచ్చింది అట్నే
మళ్లి అప్లై చేయలే అల్లా, మళ్ళీ ఏమి ఇయ్యాలే అల్లా అడ్రస్, గిడ్రస్
మళ్ళ ఏం చెయ్యాలే ఇగ అప్పటిదే వచ్చింది.
ఓహో
అతవ ఇగ
సరే అండి మాకు ఇప్పుడు వర్షం కొట్టేతట్టుంది సరేనా
వచ్చింది ఖతం ఇగ ఒకసారే మూడు సార్ల కొట్టిన గంట కోసారి కేమో కోసారి కొట్టిన
ఉమ్
ఇగ ఇంటికాడ వచ్చింది ఇగ, అప్పుడే నీళ్ళ కొంచం తాగి ఇగ వచ్చినం ఒప్పో కర్రీ మూసుకచ్చింది మాకై అయితే
నాలుగేళ్లలో వస్తా అంది మే, సరే అండి ఉండు
ఆ